హలో
ఏం చేస్తున్నావ్
ఏం లేదు నువ్ ఏం చేస్తున్నావ్
ఏం లేదు నా కజిన్ తో మాట్లాడుతున్నా
ఆహా తిన్నావా
తిన్న అడుపాలి
ఎప్పుడు పడుకుంటా
పైకుం పైకుడు ఇద
నేను అదే అనుకుంటున్నా ఇంకా పడుకోలేదా అంటే నైతాంది కదా డౌట్ వచ్చింది కానీ ఒకసారి సరే ట్రై చేద్దామని చేసిన
అహ
హా ఎలా అన్నారు అన్నారురు ఇంట్లో
లోన్నా అన్నారు
ఆ తిన్నావాడిన్నర అయిపోయిందా
ఆా ఆయి పంజ
ఏం తన్నా
మాకి అల్సిమ్సకాయ టైప్ లో ఇంకోటి చిన్నగా ఉంటుంది చడ కొంచెం
ఆహా
అ
ఆ ఇంకా చెప్పు
పనంటం
అందర ఏం చేస్తున్నారు ఇట్లో
మది బయట కు
ఆ చల్లగా ఉందా బయట ఇంట్లో యితే ఫుల్ బే అయితే తడి
బయట చల్దానే ఉంది
ఆ అ
ఎంబిసి వల్ల వీడియోస్ చూసన్నావా
ఎవరు వీడియోస్
హంపితి వాా వడియో
ఎంటి ఆ చూస ఆవే వీడియో చూడాలి స్నాప్స్ చూసినా
చిన్నక స్టేటస్ పెట్టినారు
పంపు గ్రూప్లో
ఇప్పుడు డౌన్లోడ్ చేయాలా
ఆ డౌన్లోడ్ చేసి పంపు చూద్దాం ఏమేమో ఐటమ్స్ తీసుకొని వచ్చారు కదా వాళ్ళు
సున్నా డౌన్లోడ్
ఆ డౌన్లోడ్ చేసి పంపు ఇంకా చెప్పు
ఏంటి ప్రశ్న ఎటో హాలిడే కదా
హాలిడే అని చెప్పిందా ఎవరైనా కాలేజ్ లో
మీ గ్రూప్ లో వచ్చింది కదా
నేను చూట్లే ఇంకా గ్రూప్లా మెసేజ్
చూడు
ఆగ్ చూస్తా ఇంకా చెప్పు
ఇప్పుడు దాకా ఏం జేస్తున్నావ్
అదే పనిలో ఉండే యాన్యువల్ డే ఉంది కదా, దాని గురించి వీడియోస్ ఫొటోస్ అవి చేస్తున్నా
ఓహో
అహా
ఫుల్ బిజీ బిజీ ఉన్నవ్
ఆ అ మై విషయం నడుస్తుంది.
నా అక్క కాల్ చేస్తా అన్నది, చేసిందా నీకు
అహా చేయలే
నిన్న చేస్తా అన్నదంట కదా మర్ మళ్ళీ నడ్చుకుంటూ వెళ్లేటప్పుడు మర్చిపోయింది. ఇంకా
ఆహాహ
ఇందాక చెప్ ప్పింది అయ్యో ఒప్పం చేస్ అంటే నేను చేస్తా ఆన్నా కానీ మర్చిపోయిన సడన్ లా అని
ఆ నేను కూడా చేస్తా అనుకున్నా కానీ రేపుతా రేపుతాను చేయాల కదా అందుకే చేయాల
ఆహ
ఆ
ఇవాళ కూడా మెసేజ్ చేస్తా ఆన్ తన్నా, ఫ్రీగ ఉన్నపుడు కాల్ చేస్తాది అని చెప్పింది. మళ్ళీ మర్చిపోయినట్టుంది. పిచ్చిది
ఆ నువ్వు చేసినావు అతనకి
ఆ అప్పుడు రికార్డ్ తప్పిస్తున్నా అని చెప్పిన కదా దాని గురించి చేస్తున్నా ఎంత అన ఏమైందని అప్పుడు మీది ఒక టాపిక్ వచ్చింది అయితే అప్పుడు చెప్పింది అయ్యో నను చేస్తాను చేయమన్నది మ చెప్పండి వాని
నా ఏం టాపిక్ వచ్చింది
మీ స్కూల్ కి వచ్చినా అని చెప్పినా సో అట్లా నీ టాపిక్ వచ్చి మ్మ్ అప్పుడు చెప్పింది
ఆ జల్ది సీనసెనక
కాాల మ
ఆ ఆ ఏం చెప్పాలి నా రెకార్డ్ రాసి సాల్ చేయ్ రికార్డ్
అల్ల కాదు అమ్మ నే నమ్మేది ఫ్రై జేస్సుంది
ఏం కాదు రాశి
నా వల్ల కాదు బాబు
ఎందుక్కాదు
నాకు బాగా జస్ట్ రికార్డ్ రైటింగ్ వర్క్ మాత్రమే చేస్తున్నాం లెఫ్ట్ సైడ్ వర్క్ అంతా నేనే చేయాలి.
నాది రైటింగ్ వర్క్ చేసి నేను లెఫ్ట్ సైడ్ వర్క్ చేసుకుంటా
సాల్ కాదు వేరే ఎవరినైనా సెట్ చేస్కో ఆంటీన్ రాస్క్ రామను
అ ఆంటీ అంత రాస్తే ఆంటీకి హెడ్డేక్ అయితాది.
అయ్యయ్యో
ఏమోలె ఆ
మీ ఫ్యాన్స్ ని రాసివ్వ మను
ఎవర్నీ నా ఫ్యాన్స్ ఎవరూ లేరు
ఓ
అ ఆ గొడవ అయ్యింది ఇయ్యాల
ఎవ్వరితిక్కు
ఆ ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్ తో
సీ ఎం పాట్నర్ త్ నా లేకపోతే బటర్ ప్లై తోనా
బటర్ ఫ్లై తో
ఓ నైస్ వెరీ నైస్ వెరీ నైస్
నువ్వు చాలా జలస్ కదా
జలస్ కాదు నేను నీ ది చాల ఉున్నా
అంతలేదు కొత్త ఫ్రెండ్ మర్చిపోతదేమో అని చెలేస్తా
అంత అంతలే నాకు ఆ మత్ కాన్ఫిడెన్స్ ఉంది మీక ఎంత మంది స అయినా ఒక ఫింగర్ నాతోనే వండిపోతుంది ఖచ్చితంగానీ
ఆ అ
నాకు ఆ భయం ఉంది నాకు కాన్ఫిడెన్స్ ఉంది
ఆహా
నేను మీ గురించే భయపడుతున్నా నీక వి కం పోవను
నే నాకైతే నువ్వు జలస్ అయినావ అనుకున్నా నను
అవుననను నాకు చలసాగండి అసలు సాాన్ంత లేదు ఎందుకంటే నాకు మీతో ఆ ఏమంటారు నువ్్వ ఏమన్నా ఆయాక్టివిటీ చేస్తే నేను ఆంటీతో మాట్లాడుకుంటారు అం తగ్గిచ్చి మళ్ళీ నా దగ్గరికి పంపి అడి సో నాకు ఉందుకు నో వని నేను నువు నా మసలు బయ అంగలేదు
అచ్చా నేను మళ్లేను గాని ఏమో కొత్త ఫ్రెండ్ అయితే మర్చిపోతుదేమో చాలా
తెదు లే ఆస లేదు నాకు డౌట్ డౌట్ కూడా లేదు
ఆహా
జస్ట్ నేను మీ గురించి ఆలోచించి చెప్తున్నా ఏమ అయిపోతావు ఇంకాట్ దూరం చేస్తాని
నాకు అంతా తెలి అ
నన్ను దూరం తెస్తాంటిన లేకపోతే
డౌట్ డౌట్ డౌట్ ని ఏమంటారు ఆ
ఆ ప నే నేను సబత
ఆహా
ఆ
చూడు చూడు నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది నువ్వు అలా నన్ను ఇది చేయాలి సో నాకు నో వేఫ్
ఆహా
హా
ఇంకా చెప్పు
చెప్పాలి నువ్వే
మీ మమ్మీ ఏం చేస్తుంది
మ మమ్మి బయట కూర్చుంది
ఫ్రెండ్స్ తోనా
ఎస్
మంచిది
నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇలా ఫోన్ చేసి మాట్లాడతారు కానీ టారు ఈ టైం
అలా
ఎప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చినవ్
నువ్వు ఇంట్లో కి వస్తావ్ నేను ఇంటి బయట ఎన్ని సా ర్లీ వచ్చిన
ఇంటి బయట వ చ్చి ఏం చేసినవ్
నీకు పిక్ అండ్ డ్రాప్ సర్వీస్
ఓ చానా
నువ్వు ఇంట్లోకి ఒక రెండు మూడు సార్ వచ్చినావు అనుకుంటా అంతే
చాలు చాలు
బాగా చీమలు ఉన్నాయి దోమలు సారీ
చీమలుకు దోమలుకు డిఫరెన్స్ తెలియదా
తెలుసు తెలుసు అందుకే క్లారిఫై ఇచ్చినా కదా
అఓహ సరే సరే బాయ్
సరే బాయ్